లుహో హలో
హలో
కలింద కాల్స్ చేశారు
అయ్యో చేసానా లేదే అప్పుడు ఒకసారి చేసావు నువ్వు సెకండ్ టైమ్ ఇది చేయడం నాకి సెకండ్ టైమ్ చే టూ టైమ్స్ చేసినావు ఒకసారి అట్ల చేయచ్చు కానీ వెంట వెంట టూ టైమ్స్ అట్లా వెంటనే ఇట్లా ఓన్లీ కాల్ చేయకూడదు మాట్లాడుకోకుండా
అవునా
అప్పుడు ఒకసారి చేసినావు నాకు ఇంకా మరి ఇంకోసారి చేసినావు టూ టైమ్స్ చేసినావు
ఇప్పుడు ఒకసా ఇప్పుడే ఇంకా చేసింది అంతకు ముందు చేయలా కదా
చ్ చేసినావు మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైమ్ ఇది చేయడము ఫస్ట్ టైమ్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు సెకండ్ టైమ్ చేసినప్పుడు లిఫ్ట్ చేసిన
అవునా ఓకే
నీ ఫ్రెండ్స్ కి చేస్తివా
లేదు చేయలా వాళ్ళు ఈవినింగ్ వస్తారు అప్పుడు మాట్లాడచ్చు ఇప్పుడు నేను టెన్ మినిట్స్ మాట్లాడాలా
ఆ ఏం అవసరం లేదులే అట్లాంటారు అంతే కానీ నేను చా నేను కాదా ఏడున్నారు మీ ఫ్రెండ్స్ మాట్లాడితే ఇగా ని అంటే మీ రూమ్ లో పిల్లలేనా
ఆ అంటే మా రూమ్ లో ఒక ప్రతిదీ అంటే వేరే హాస్టల్ పిల్లలు
ఏమన్నా ఆ పిల్లలుని మాట్లాడి పిల్లలు అయితే నాకే నెంబర్ ఇయ్యవా సాయంకాలము
ఓకే అక్క హ్ బాయ్ అక్క
బాయ్